హు చెప్పండి చెప్పాలి మీరే చెప్పండి చెప్పండి చెప్పాలి ఆ ఇపుడే లేసా ఆ తగినం తగినం మీరు తాగి రా
స్తున్నారండి మరి ఏం చేస్తున్నరండి మరి
హు ఏం లేదు మి వంటలు అవునా మరదల్ టార్చర్ మరదలు ఉంటది మాకు
అవునా చెప్పండి ఇంకా ఇలాకి
అంతే అండి టార్చర్ గా కుంటారు
అదే టా
వేరే వాళ్ళు గాని భరించలేమండి
హలో అండి హలో అండి ఏం స్నాక్స్ చేసన్నారు